హలో
హాలో హలో
హలో అక్క అక్క హలో
వినిపిస్తుందా రా
ఆ వినిపిస్తుది అక్క ఏం చేస్తున్నారు
ఎం లేదురా కాలినే నువ్వు
ఉమ్
నిజంగా లేరా
లంచ్ ఎప్పుడు తింటది అక్క
లంచ్ ఆ తింటా చాలా అంటే లేటుగా తిన్నా మార్నింగ్
ఓహో
ఆకలి కాట్లే ఉన్నావా నువ్వు
ఆ నేను టిఫిన్ చేసినాక అంతే మళ్ళీగా అకలైతే టూ కెళ్ళి తింటా లేకుంటే నైట్ ఎయికా
హస్టల్ లోనా ఉండేది
లేదు అక్క ఉర్లోనే
ఉహుమ్ నేను వన్ థర్టీ టూ నేను కూడా ఇగా
హాలో
ఒకెళ్ళా అయితే తింటా లేకపోతే ఇక ఈవినింగే ఈవినింగ్ ఫైవ్ ఫోర్ కి అట్లా చాయి తాగతా ఈక ఆయనతో ఆకలి పోతది
హలో
ఇగ నైట్ సెవెన్ ఎయిట్ కి
నైట్ డిన్నర్ టక్కని చేస్తారు అక్క మరి
నా
ఎ పక్కన టీ చేస్తారా
ఆహా లేదరా
హమ్ నైట్ అయితదా
మైసూరా మొన్నా అంటే స్పెషల్ డేస్ నార్మల్గా మామూలుగా చికెన్ అన్నా మటన్ అట్లా ఉన్నప్పుడు చేస్తా చపాతీ
ఆహా!
లేకపోతే ఇగ లేదు లేకపోతే పిల్లలు అడుగుతారు అన్నట్టు అప్పుడప్పుడు
ఎ
అ నార్మల్ గా ఇగ నెయ్యి వేసి కాలుస్తా. ఇక ఉత్తిదే తింటారు కర్రీ లే కున్నా కూడా
గే ఎవప్ప మంచి
నీ వాయిస్ క్లారిటీ లేదురా.
ఇప్పుడు అక్కా ఇప్పుడు ఓకేనా
ఆ వినిపిస్తుంది.
హ అక్కా అయితే ఎప్పుడు పడుకుంటావు అత్తమ్మా అది. హలో
ఎస్సీ టూ అవర్స్ అట్లా పడుకోబెడతారు వీళ్ళని. నేను త్రీకి వెళ్ళి తీసుకొస్తా ఆ హలో ఏం
ఆ అవును ఇప్పుడు వినపడుతుంది అక్కా చెప్పండి.
పిల్లలు మధ్యాహ్నం ఇప్పుడు స్కూల్ క వెళ్తున్నారు గదా?
మ్ హు
అక్కడ పడుకుంటారు టూ అవర్స్ అట్లా పడుకొని వస్తారు. ఇగ నైట్ తొందర పడుకోరు అన్నట్టు టెన్ థర్టీ అట్లా అయితాది ఇగ.
అవునా. హా
టెన్ టెన్ థర్టీకి అలా పడుకుంటారు ఇగ. ఇగ వాళ్ళు పడుకున్నాక పడుకుంటాం.
ఆ
మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ కి లేస్తారు.
ఓహో మార్నింగా
మ్
హా
సెవెన్ కి లేేసి ఇగ ఫస్ట్ ఇగ కుకింగ్ అయిపోయిన తర్వాత ఇగ ఇల్లంతా క్లీన్ చేసుకొని వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళకు కొంచెం తినిపించి ఇక తోలి తోలి వస్తా స్కూల్ దగ్గర.
అహా
ఇగో మళ్లీ వాళ్లకి లేవనో క్లాక్కి ఎగ్ ఇస్తారు. ఒక అరగంట తర్వాత లంచ్ వాళ్ళకి.
మా అక్క డియా ఆ
ఆ అక్కడే పెడతారు తిని ఇక పడుకుంటారు కోసేపు.
అవునా, హా
ఒక్కొక్కసారి నేను వెళ్ళే దాకా కూడా లేవరు. పడుకునే ఉంటారు.
హో
నేను వెళ్ళి లేపి టాయిలెట్ పోయించి ఇగ మళ్ళీ తీసుకొని వస్తా
అంతే దూరం ఉంటదా అక్క మరి
దూరం ఏం లేదురా మా పక్కనే అందుకే ఇక మా పక్క గల్లి ఆ
ఎనీ టైమ్ అయితే ఎనీ టైమ్ వెళ్ళొచ్చు ఉమ్
ఆ ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చురా దగ్గరనే
ఉమ్
మా పక్క గల్లీలోనే ఒక రెండు మూడు బిల్డింగ్లు దాటంగానే అదే
అవ్
ఇగా దగ్గరె
అమ్మే
వర్షం వచ్చిన ఇబ్బంది ఉండదు అంతా ఎంతో దూరం కూడా ఉండదు దగ్గరే కదా ఎంబటే తీసుకురావచ్చు ఆమ అంటే ఆయామ్మ ఉంటది గా ఆయా
ఊహూ
అమ్మే కూడా ఫోన్ చేస్తాది ఒకవేళ తొందర తీసుకెళ్లమంటే ఫోన్ చేస్తాది లేకపోతే టూ థర్టీ త్రీకి అట్లా రారా అని చెప్తాది ఇగా అమె చెప్పిన టయానికి వెళ్తా
బానే ఇస్తే ఎంత ఓతారా అక్క మరి
ఏంట్రా
బానే మందొస్తారా
ఆ ఒక అందులో ఒక లెవెన్ మెంబర్స్ ఏమో ఉంటారా
పో
ఇక చాలా మంది ఇప్పుడు ఇగా ప్రైవేట్ కె వేసుకుంటున్నారు కదా
ఆ ఆ
ఇగ మళ్ళీ ఆమె ఇగ ఉండేది ఆమె ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇట్లా పెడతారు కదా డైలీ వీళ్ళతో పాటు పిల్లలతో పాటు పెడతది అందుకని ఇక వాళ్ళకి వీళ్ళకి గలిపి వండిద్ది
ఓ
పిల్లలు ఒక సెవెన్ మెంబెర్స్ దాకుంటారు సెవెన్ ఎయిట్ మెంబెర్స్ అడా ఒక టూ ఇయర్స్ అట్లుంచి అలవాటు కాగానే తీసుకెళ్ళి ప్రైవేట్ లో వేస్తున్నారు
అవునవును ఇంకా అన్ని ఆ మనీ మొత్తం తో ఈజీ అయిపోయింది కదా ప్రైవేట్ అంటే
అవుంటా
ఉమ్
ఆమె అంటది ఇగ అంటే వాళ్ళు ఏడుస్తా ఉంటారు కదా ఫస్ట్ కొత్తగా పోయేటప్పుడు
ఉమ్
ఏడుస్తుంటే మొత్తం మంచిగా చూసుకుంటదిగ ఊకుంచిది ఎత్తుకుంటది బాగా మంచిగా తినేవి మాట్లాడిపిచ్చి వాళ్లను బుజ్జగించి ఊకుంచిద్ది ఏడుపు అనేది ఇక వాళ్ళు మంచిగా స్కూల్ కి అలవాటు అయ్యేటయనికి ఇక పేరెంట్స్ చేంజ్ చేశారు తీసుకు వెళ్లి ప్రైవేట్ లో ఎస్తారు అయితే ఇగా ఆమా ఆ చెప్తది ఇంతగానం కష్టపడి నేను మంచిగా అంటే మంచి మంచిగా చేసుకుంటా వాళ్ళని ఉమ్ నాకు అలవాటు అయ్యేలా చేసుకునే టయానికి ఇక ప్రైవేట్ లో వేసేస్తున్న రా అని చెప్పు వత్తాంది అంటే చాలా ఓపిక ఉండాలి గార అట్లా ఊపుంచడానికి
ఆ అవునవును అక్క
ఇగ వాళ్ళని మంచి ఉకుంచి మంచిగా స్కూల్ కు పోతాం అనే టైయానికి ఈ ప్రైవేట్ సైడ్ తీసుకెళ్తున్నారు అందులో యేస్తున్నారు
అవునా
గదే చెప్తాది ఆమె ఇంగా నాకు ఇట్లా నేను మంచిగా చేసే టయానికి పిల్లలు ఇటు వస్తార అని మంచిగా వాళ్ళని బుజ్జగించి మంచిగా రోజు వచ్చేలా చేస్తే వాళ్ళేమో కొంచెం మీకు అలవాటు కాగాంనే తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్ల ల్లో యేస్తుర్రురా అని చెప్తది
ఆ వాళ్ళకి ఎట్లా ఇబ్బంది అయితుది అక్క ప్రైవేట్ అంటే ఇటు మనీ పరంగా మళ్ళీ వాళ్ళకి అలవాటు కావాలి కొత్త కొత్తగా అంటే
ఆ ఇబ్బంది ఎట్లా అయితదిరా అంటే ఇగ వాళ్ళాని వొదలి ఉండేటట్టు ఉంటారు కదా పేరెంట్స్ నీ అయితే వదిలి ఉ ఉంటారు ఆ కాకపోతే కొత్త ప్లేస్ లే ఆ ఇగ ఒకటి రెండు రోజులు ఇబ్బంది ఉంటది మరి ఆ అంతా
అంటే ఇక అలవాటయిన కడ వేరు అది అలవాటు కనికాడ వేరుంటాంది కదా అక్క
అవునవును అయితే ఈగ వాళ్ళు వినట్లేదంటా వుంచండి ఇక్కడనే అన్నా కూడా ఇక వినట్లేదంట
ఓహో
నీకు తెలిదా ప్రైవేట్ లో యేస్తాన్నారంటే
అవున
అన్నీ చెప్ చెప్తానంది మంచిగానే వర్డ్స్ చెప్తారు అన్ని చెప్తారు ఆడుకుంటారు టాయ్స్ ఉంటాయి ఆడుకుంటారు ఎంతసేపు అంటే అంతసేపు
ఓ
ఏమోనది ఇగ మంచిగానే చూసుకుంటది
ఆమె మంచిగా చూసుకుంటే రోజు పోతారు వాళ్ళే
మా పిల్లలయితే అసలు ఉండర్రా ఇంటి దగ్గర ఇగ లేసిర్రు అంటే రెడీ అయితారు ఇక వెళ్ళాలా వెళ్ళాలానే ఉంటది ఒకవేళ సండే వచ్చినా కూడా ఎందుకు ఈ రోజు ఇంటికాడ ఉంచినావ్ స్కూల్ లేదా అని అడుగుతారు
అవునా ఏ స్కూల్ కి వెళ్తే మంచిగా అలవాటు అయితారు అక్క
ఉను ఇగ మళ్ళీ డైలీ అవి స్నాక్స్ కుర్ కురే లాంటివి ఇస్తారు కదా
అయ్యో
అంగన్వాల్ళలో అవి తింటారు అవి బాగుంటాయి అవి తింటారు ఇంకా తెచ్చుకుంటారు తరు
అవునా ఆహ
మంచిగా తింటారు
మళ్ళా అంగన్వాడిలు అంటే ఇగ మంచిగానే ఉంటాయి కదా అక్కడ గవర్నమెంటు నుంచి మళ్ళీ ఆ సత్తు పంపిణీ ఆ బొబ్బడాలు సంథింగ్ అట్లా మంచిగా పెడతారు ఉ
మళ్ళీ రోజు ఒకటే కరీ పప్పు కూడా కాదు ఇక మారుస్తా ఉంటారు ఒక ఆ బుధవారం అట్ల ఎగ్ బిర్యానీ అట్లా చేస్తది వీక్లీ వన్స్ ఉ మళ్ళీ ఒకసారి బెల్లం అన్నం ఒకసారి ఇక వాళ్ళ కి ఇట్లా చిన్నపిల్లలు తినేలాగానే ఇక సాంబార్ తోటి ఒకసారి పప్పు ప్పు ఒకసారేమో మన చారు చింత పులుసు లాంటి అట్లాంటివి చేస్తది రకరకాల కాలువ మంచిది
అవున అవును అట్లా న్యూట్న్ట్స్ కూడా అందుతాయి
అప్పు అయిన కూడా ఇబ్బ ఇ ఊకేం ఏం తింటార బోరుకొడతాది కదా
అవునవునక్క
ఇట్లా రకరకాలు మెను పెట్టారంట వాళ్ళకి అట్లా వండాలని
ఆ
ఇక కూరగాయల కూరలు అంటే ఎక్కువ తినరుగా పిల్లలు అవన్నీ కలిపి ఇక సాంబార్ లాగా చేస్తది
ఓహో
కూరగాయలు మంచిగనే చేేస్తది నువ్వేం చేస్తున్నావురా
మరి
ఆ సరేరా